ఎం చేస్తున్నావ్ రా
ఏం లేదు అక్క నువ్వు
ఏం ల తిన్నావా
తిన్నా మీరు
ఆ తిన్నా ఏం తిన్నావ్
ఏం లే వంకాయ కర్రీ
అవునా
నైకు
మాకు ఫ్రైడ్ రైస్
అవునా ఏ పుడ్ ఇష్టం అక్క నీకు
నాకు వెజ్ ఏ ఆలు చపాతి ఆలు అంతాకు మించి ఏం నచ్చదు నాకు
అన్నాలు
నీకు కేమీ ఇష్టం నాన్ వెజ్ ఆ వెజ్జేనా
వెజ్ ఏ మనం
ఆ ఏమి తింటవ్ వెజ్
ఆలు కర్రీ సాంబార్ సరిపోతుంది ఉహు అవునా ఏ ఏమైంది మీ ఇంగ్ ప్రాజెక్ట్ ఎలా అయింది
కాదు గాని ఎగ్జామ్ ఉండే ప్రాజెక్ట్ మధ్యాహ్నం డా క్యుమెంటేషన్ అయింది అంతే హు ఇప్పుడే ఎగ్జామ్ ఉండే ప్లేస్మెంట్ ఎగా నం
బాగా రాశారా
హు బాగానే చాట్ జీ పి టి ఇగ వర్చువల్ కదా
చదువుకో చదువుకో
అంటే కాలేజ్ ఆహా నార్మల్ గా వస్తు ఈ కాలజలో అయితే చూడ కుండు రాస్తాం ఇక్కడం ఇక్కడం కె అందరు చూసి రాసినప్పుడు ఇప్పుడు మనం చూడకుండా రాసాం అనుకో మన మన మార్స్ రెడూస్ అయినప్పుడు వేర వాళ్ళ మార్క్స్ంక్రీ అయిప్పు వాళ్ళ షార్ట్లిస్ట్ యితేర గగాని మనం గమ్ం గై కహ సో అట్లా అనేసి ఇక్కడ ఉ అంటే మేము కూడా యూజ్ చేస్తాం కాలేజ్కి వెళ్తే అలా ఉండదు అట్లా
అంటే మీకు షో రూమ్ లో కూడా పెడ్
ఆ కొన్ని వాత్ రిచువల్స్ ఉంటాయి పెడతారు
నా కూడా కావాల అట్లా
హు హు ల్యాబ్స్ ల్యాబ్స్ లో సరిపోడం అనేసి క్యాండిడేట్స్ ఎవారు నా ప్లేస్ లో వాళ్లే రాయమంటారు
ల్యాబ్ ఎగ్జామ్స్ మరి కాలేజ్ లో వాళ్ళే పెడతారా కాలేజ్ లో
ఆ ల్యాబ్ ఎగ్జామ్స్ మాకు టైమింగ్స్ ఉంటాయి కదా ఒక్కొక్క సెక్షన్ కు ఒక్కొ టైమింగ్ అట్లుంటది
చూసి రాస్తారు చూడకుండా రాస్తారు
ఆ చూసా రాస్తాం అందరు చిట్స పెటింటార్ అయితే మరి ఆ కోడ్స్ ఎవరికి వచ్చురా ఆ పెద్ద పెద్ద కోడ్స్ అన్ని ఇస్తారు మాకైతే
ప్రొసీజర్స్ ఉంటాయి చేసే
ఆ ప్రొసీజర్స్ ఆ
మొత్తం ఆర్గనిక్ ఉంటాయి టి మాకు కుడా రాదు ఆర్గనిక్ కెమిస్ట్రీ
ఇవి రాయొచ్చులే ఈక్వేషన్స్ రాయడానికి ఇబ్బంది అవుతుంది అంతే కదా
ప్రొసీజర్ మేము కూడా స్టార్టింగ్ లో ఇజియే అని అనుకున్నాము కానీ కాదు
హహ
ఫస్ట్ అన్ని చేయాలి ప్రొసీజర్ వేస్తాం వస్తుది కానీ ఆ ఇప్పుడు ఇప్పుడు ఒకటి వుంది అనుకో అది కెమిస్ట్రీ కదా కేమి మేము రావాలి కెమికల్ ఫామ్ లో కావాలి కేమికల్ దాని వేట్ వేట్ కావాలి అవన్నీ అవన్నీ ఎశే ఇపుడు చేయాలంట మళ్ళ స్టెప్ బై స్టెప్ ఎందుకు చేస్త్ చేస్తారు ఏం చేస్తారు మనకి నార్మల్ చిన్నప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ లో కి వేస్తే ఏం కాదు ఇట్లా బాయిల్ చేస్తాం ఇట్లా అయితది త్రి చేశినం అయితయి కతం అవుట్ పుట్ వచ్చేస్తది ఇన్పుట్ ఇట్లా పెడతం అని అంటారు ఇక్కడ అట్లా లేదు చా మొత్తం డిఫరెంట్
అయ్యో
మనం నేన్ ఎట్లాంటే
మీరు ఇద్దరు చేసుకోవచ్చు కదా మంచిగా ఆహా
మీద పడితే మండుతది అది లాస్ ఆ వెళ్ళిన ఇవాళ ఇక్కడ వెదర్ చాలా ఎండ ఉంది
అవునా మ కు వర్షం పడుతుండే ఈ రోజు
మహేష్
ఈవినింగ్ వర్షం పడింది
మా ఇంటి దగ్గర కూడా ఇలానే ఏమంట టరు చల్ల్ వెదర్ మొత్తం బ్లాక్ ఇక్కడనే నేను ఉ సైడ్ ఎందుకు ఎండ కొడుతుంది
స్స్
చానా అలసిపొయినం ఇవాళ మాకు ఆఫ్ టైమ్ ఉండేనా మార్ట్ కి వెళ్ళినం మార్ట్ కి వెళ్లి ఫ్రూట్స్ తెచ్చు కున్నా ఫ్రూట్స్ కర్రీస్ ఏం బావున్ ట్టలెవ్వు ఈ ఫ్రూట్స్ ఏ తిందాం అనేసి ఫ్రూట్స్ తెచ్చుకున్నానా వచ్చే వరకి త్రీ థర్టీ ఫోర్ ఐతుంది చేత్తాం అయిపోయింది ట్టైతే ఫ్రెష్ అప్ అయి డ్రెస్సెస్ ఉండే వాష్ చేసుకున్నా
వాషింగ్ మిషన్ ఉందా
చేసు
అవునా మాకు వాషింగ్ మిషిన్ ఉంది ఉమ్మ్
ఫ్రెషను ఖతం కరెంట్ పోయింది కరెంట్ పోయింది దాని కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఎయి ఇంతకు ముందు అన్నం తినేేసి వచ్చాం ఇప్పుడు అసైన్మెంట్ ఉన్నాయి రాసుకోవాలి అది మేడం మేము వాళ్ళం మమ్మల్ని నిల్చోబెట్టింది మేము అ నిన్న రా నిన్ని చింది ఇవాళ చూపెట్టాలి
ఎవర్ రాస్తార్ అంత డెడ్లె ప్పుడే డెడ్లైన్ పెడి తె ఎవర్రాస్తారు
ఇదే కాదు మీకు తెల్వద్ తెలుసా చెప్ చెప్ మీకు తెల్వదు చెప్పిన గంటకి స్టార్ట్ చేస్తారు మాక్ క్లాస్ వాళ్ళు అసైన్మెంట్ అంత్ స్టేడియం ఒక వన్ డేనే అదే ఇంక చూడు ఎక్కువ అంటరు వాళ్ళు నిన్ననే చెప్పిల్లు ఇయాళ్ళ ఇవ్వాలన్నరు ఇవ్వాలంటే మేము సగం మంది రాశిళ్ళు మోస్ట్లీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ రాసిళ్ళు సెవెంటీ పర్సెంట్ రాయలేదు ఒక్క సెవెంటీ పర్సెంట్ రా మేం గూడా అంతే నిన్న ఎప్తే తొందర తొందర సడ్మిట్ చేస్తే ఒక పని అయిపోత అని రాసేస్త తం మేము గూడా కానీ నిన్న టీ నుంచి ఒచ్చాం గదా
అవునవును టైడా ఇంటారు
అవును టైర్డ్ అయినా ఇగెవ రాయ లేదు అందరు బిజీ బిజీ పడుకున్నం జల్ల వడు కున్నం నైన్ నైన్ థర్టి కొషన్స్ ఒక టాపిక్ తెలుస్తారు టాపిక్స్ ఒకం త్రీ టాపిక్స్ ఇస్తరు అట్లా కాపీ టపీ చేేస్తారు అనేసి రూల్ నెంబర్ వైస్ వన్ టు టెన్ కొక టాపిక్ టాపిక్స్ టు అట్ల డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మళ్ళ ఒకరు రాశింది ఇంకొకర్ రాయద్దు
ఆహా మరి చాట్ జిపిటి అంతస్ సేమె ఇస్తది గ ఆన్సర్స్
చాట్జజీపీటీలో రాయనివ్వరు టెక్స్ట్ బుక్స్ ఆ యూట్యూబ్ లో టాపిక్ వాళ్ళు డిఫరెంట్ గ రిఫరెన్స్ ఇస్తారు కదా కొంజెం నోట్స్ అట్లా లేకపోతే పీడిఎఫ్ ఇట్లా కేర్ వెళ్లింపు
తే
అవున క ఎగ్జామ్ కి యూజ్ అయితయ్
టర్ర ఇఫ్ ఇన్ కేస్ రాశ్నా క ఏం యూస్ కాకపోతే మనకే కదా లాస్ టైం వేస్ట్ అంత
కొన్ని కొన్ని వేస్ట్ అవుతయి కొన్ని ఇ జస్ట్ మీకు టాపి అది ఎగ్జామ్ లో వ చిన్న రాలేదా కాదు మీకు టా పిక్ తెలవాలని చెప్తున్నాము కొంతమంది సెమినార్ ఇట్లనే సగం యూనిట్స్ కంప్లీట్ చేస్తారు అక్క మాకు వాళ్ళ అన్ని ఉండయి లెక్చరర్స్ కి ది మా మనషి ఒక టాపిక్ ఇస్
సయిపోతుంది ఆ
అట్లా ఒక ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటాం హండ్రెడ్ మెంబర్స్ లో ఫిఫ్టీ మెం బర్స్ రిఫ్యూజ్ చేసిన కూడా ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ చెప్తారు కదా భయం ఇంకా అట్ అట్లని లాస్ట్ టైం ఒక ట ఒక. సబ్జెక్ట్ సారు పిండు సమనా సమనా అన్నాడు సెమినార్స ఏ మోథమ్ చెప్ మొత్తం శమినార్ తీసుకున్నాడు ఒక ఇటువంటి మెంబర్స్ ఏ మీరు చెప్పండి ఆయన సిలబస్ మొత్తం స ఆ సెమినార్స్ నినా అయిపోయింది తంత లాస్ట్ గు చ అయిపోయింది సిలబస్ అయిపో ఎన్న అనాడు
అందరు ఫ్యాకల్టీ అంతే ఎట్లా తప్పించుకుందామా అని ఉంటే
అదే కదా అసలు ఇంట్రెస్ట్ ఏమంటారు మళ్ళా కాలేజ పోవాల లే ఫస్ట్ పోమనుకున్నాం అసైన్మెంట్ ఉంది అసైన్మెంట్ అయితే వెళ్దాం లేకపోతే లేదు అని డిసిషన్ తీసు కా తతా మాకి మేయిన్ ఇక్కడ మర్చిపోయాను కదా అన్నం నిన్నటప్పుడు లేదు రాసి వెళ్ళి అటెండెన్స్ కావాలంటున్నారు మా వాళ్ళు అ
స
అది చాలా ఉంది మళ్ళా అసైన్మెంట్ వేరే ఉంది అంతా మేడం క్లాస్ లో కొన్ని చేప్పింది రాసు కొనీ రమ్మని అవి వేరే ఉన్నాయి అ ఈ మేడం కొంచెం స్ట్రిక్ట్ అనమాట ఇవి రాసుకో రాకపోతే నిలబడి కొడతది గంట క్లాస్ మొ తమ్మకు వన్ అవర్ ఉంటది ఒక క్లాస్
హు హు
నువ్వు అనమా వన్ అవర్ కాకపోనా ఫోర్టిఫైవ్ మినిట్స్ ఉంటది ఇయాల మొత్తం నిలబడం క్లాస్స్ మొత్తం ఎవరు రాసిలె ఆఫ్ మెంబర్స్ రా చిల్ హాఫ్ మెంబర్స్ రాయలేదు, నాకు మ్మా రెండు బేన్చీస్ చే అల్లరి బాగా చే సమ్ క్లాసెస్ లో అందరు అందరితోను టార్గెటెడ్, టార్గెటెడ్ అంటే ఏమనరు కానీ అల్లరి బాగా చేస్తారు అనేసి మా వాళ్ళు నిలవడి ఐతే నవ్విండ్రు
అయినాకా కోపం వచ్చి చెతే
కోపం వచ్చింది కోపం వచ్చి ఇంక కొంచెం ఎక్స్ట్రా ఇచ్చింది వర్కు ఇంకి సెమిస్ చ్చరిట్ల ఆలు లాస్ట్ సెమస్టర్ లైతే అయితే మీరు అందరు ఒక కాడ ఉండ ఒక దగ్గర ఉండొదు దూరం దూరం డిస్ట్రిబ్యూట్ గండని దూరం దూరం కూర్చోబె టె ఒక బె మొత్తం ము నైన్ మెంబర్స్ ఉంటాం నైన్ మెంబర్స్నీ వేరే వేరే బెంచెస్ ల ఫ్రెంట్ల స్టార్టింగ్ల ఉ
ఇందద అమూల్యా అని కూడా ఒక అమ్మాయి కాల్ చేసింది
అవును అక్క
హ హ మీ ఫ్రెండెనా అయితే
ఆ మీరు మాట్లాడిళం ట గద చెప్పింది బాగా మాట్లాడుతున్నావని చెపింది
ఆహా చేసింది నిన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నెంబర్ ఇస్తే అమ్మాయికి చేసిన నేను కూడా మెసేజ్ చేసా
నేను పంపిన తనకి నంబర్ సేమ్ ఆహా మేమ్ ఇద్దరం సేమ్ కాలేజ్ సేమ్ బే చ్ పక్క పక్క
అవునా ఆగు మల్లి చెస్సా
ఓకే అండి